ం బాగున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నావు ఏం చేస్తున్నారు
ఏం లేదండి సమ్మర్గాదాఊ చాలా బిజీ అండి
అవునా ఆవును
ఆ నేను టీగా ఉన్నా అండి ప్రజెంట్ నేనైతే టీచింగ్ ఫీల్డ్ చేస్తా అండి
ఆ మ కాలిగా హౌస్వాయిఫ అండి నేను
ఆ ఏ ఎలా ఉన్నాారంండి ఆ చ ఎండలు చాలా సమ్మారు కదా ఇప్పుడు
అవును చాలా ఉన్నాయండి ఎండలు బానే ఉన్నాయి ఇక్కడ
ఊమ్ మరి మీకు చల్లగుంటదా లేకపోతే ఎండా మస్ ఉకపోత ఉంటదా
లేదు కొంచెం చల్లగానే ఉంటది ఇంట్లో ఇక బాయట కేళ్తే ఉడుకపోతా
ఊహ్మ్ ఇ ఆహా అసలింకేమైనా లేవాండి చల్లదానికి పోయే ప్లేసెస్ ఏమైనా
ఆ ఉన్నాయంటే క్కడ పాకాల చెరువు ఉందండి ఇంకా వేరే వేరే ప్లేసెస్ వున్నాయి
ఆ మీకే ఇష్టం అండి అసలు బాగుండే ప్లేసెస్కి
నాకా మదన పెట్టి చెరువు అంటే ఇష్టం పాకాల ఇష్టం అండి
ఊహూ
అక్కడ గుంజేడు దగ్గ ఆ చెప్పండి చెప్పండి అంటే గుంజేడి దగ్గర ఆ భీముని జలపాతం అన్నారు గాని అక్కడికెళ్ళలేదండి నేను ఇప్పటి దాకా అక్కడికెళ్ళాలని ఉంది చాలా
ఉమ్
మ్మ్
అంటే భీముడు జలపాతం అంటే నేనెప్పుడు చూడలేదండి నాకొకసారి చెప్తారా దాని గురిం
అసలు నేను వెళ్ళలేదండి నేను గూడా వాళ్ళు వీళ్ళు చెప్తేనే విన్నాన్ నేన్ కూడా
మ్ హూ
ఆ పాకాల కంటే టూ త్రీ టైమ్స్ ఎళ్లా
ఆహా
మ్
బావుంటదా అండి పాకాల నేను వెళ్ళలే అండి ఎప్పుడు కూడా
అవునా చాలా బావు టదండి అక్కడ ఇప్పుడు మొత్తం చేంజ్ చేసారు చాలా బావుందంట ఈ మధ్యలో వెళ్ళలేదు కానీ నేను కూడా విన్నాను చాలా బావుందని చెప్
ఆహా అంటే మనకుట్టి వాటర్ ఏ ఉంటందా లేకపోతేమైనా ఆడు కునేది ఏమనా ఉన్
ఆ ఉన్నాయంట అండి చిన్న పిల్లలు ఆడుకొనేటివన్నీ పెట్ ట్టారంటక్కడ చాలా బాగున్నాయ్ ట ఇప్పుడు అన్నీ చేంజెస్ చేసారు టికెట్లు పెట్టారు ఎంట్రీకి
ఆ
మ్ మొత్తం బావుందని చెప్తుంటే విన్నా నేను కూడా చాలా బాగుందంటా ఇప్పుడు అక్కడ
ఆహా
మ్
ఇంక ఈ ఒక్క ప్లేస్ ఏనా అండి
ఇంక ఇక్కడైతే నాకు తెలుసు ఇదోక్క ప్లేసు మాదన్నపేట కూడా బాగానే ఉంటదండి కట్టా ఉంటది అక్కడ కట్ట అట్ట మించి నడవాలి అటు సకు వైపు వాటర్ ఉంట టాయి అక్కడ కూడా బానే ఉంటుంది యూట్యూబ్ త్రీ టైమ్స్ మేము వెళ్ళి వండుకొని వచ్చాం అక్కడ వండుకొని తినోచ్చాం చట్టాల్లోకి వెళ్తారంటారు కదా ఆ విధంగా ఉ అవునండి
ఆ
ఉ అవునండి చాలా ఇష్టం అ మంచి గనిపిస్తది ఫామిలీ టు ఫామిలీతోనే టైమ్ స్పెండ్ చేసే టైం అంటే ఈ పిక్నికే
ఆహా
ఉహు
అది అంటే మనకు పిక్నిక్ అంటే కొంతమందికి ఆ ప్లేసెస్ ఏటు సైడ్ పోవాల ఏటు సైడ్ పోవాల అన్నట్టు ఉంటుంది కదా మీకు చెట్ల కిందనేం పోతారా లేకపోతే ఎటన్నా పోతారా
నాక ఇక్కడకంటే ఇంకా ఎక్కడ అనే ఆలోచన చనా లేదు ప్రజెంట్ చెట్ల కిందకే ఎక్కువ వెళ్తాం
ఉహు ఎన్ని సార్లు పోయారండి ఇప్పటి వరకు మీరు పిక్నిక్ కయ్
చాలా సార్లు పోయామడి మేము ఒక టెన్ టైమ్స్ పోయినట్టున్నాం
ఆహా
మాత్రం వెళ్ళలేదు మద్యలో మద్యలో అయితే వెళ్ళలేదు లాస్ట్ ఇయర్ వరకు అయితే చాలా తిరిగామన్నట్టు ట్టప్ లాస్ట్ ఇయరు జూన్ జూన్ లోనే ఫ్యామిలీ తోని అందరు ఫ్యామిలీతోనే వెళ్ళామండి
ఆహా అంటే ఫ్యామిలీ ఆది పెద్ద ఫ్యామిలీ అం ఏమిది
ఆ పెద్ద ఫ్యామిలీ అండి మాది
ఓకే ఓకే కే ఇప్పుడు మనం పిక్నిక్ ఆ పిక్నిక్ కి పోతాం మన తో గ్రీనరీ బాగుంటాయి అక్కడ పెద్దలు చేస్తారు. ఆ దిష్టి తీస్తా ఉంటారు. మంచిగా వండి పెడతారు. తిన్న ఇక్కడ తినాలి. ఇక్కడ తింటే అన్ హెల్ది అంత పోతది. నెగిటివ్ ఎనర్జీ అనేది పోతది.
అవునండి పాస్టిట్ వస్తే అవునండి చాలా మంచిగా ఉంటది. అంటే మనం మైండ్ బోయిగా ఇంట్లోనే ఉండి ఉండడి వంట చేసుకుంటా మైండ్ ఫ్రెష్ అనేది అవుతుంది కొంచెం రిలీఫ్ అనిపిస్తది.
ఉమ్
పిస్తా ఉంటది.
ఉమ్ మాకైతే మా నాయనమ్మ ఊకే చెప్ చెప్పేదండి. చెట్లు లో బోవాలే రజన అవ్వగానే సెకండ్ డే కంపల్సరీ మేము పిక్నిక్ వెళ్తామ అండి చెట్ల కిందనే దూరం ఎక్కడ వెళ్ళామండి మా ఇంటి పక్క తానే నియర్లీ త్రీ కిలోమీటర్స్ చల ఉంటది అక్కడ అక్కడ పోతాం మేము చెట్లు ఉంటాయి మస్తు మామిడికాయ చెట్లు చెట్లు ఉంటాయి వేప చెట్లు ఉంటాయి అన్నించి అన్ని రకాల చెట్లు ఉంటాయి అక్కడ పోయి మంచిగా ఎంజాయ్ చేస్త వస్తా మ్యామ్ మ నాయనమ్మ అన్ని చేసి సినిమా బన్మా దిస్ట్ తీయడానికి చేయడాన్ని వాళ్ళ సాంప్రదాయం బాగుంటదండి వాళ్ళది
ఉమ్ అవునా
హమ్ ఆ మీకు కూడా ఇలానే చేసి షట్ మీదేనా
అవునండి మేము గుడా అలానే చేస్తాం
హమ్ ఇంకా అండి మీకు ఇంకేం ఇంకేం నచ్చతాయండి మీకు
అ నాకు ఇక ఇవే ప్లేసెస్ కి వెళ్ళడం కొంచెం మిగతా ఫ్యామిలీగాని టైమ్ స్పెండ్ చేయడం అని మంచిగా పిస్తా ఉన్నది
ఆహా
ఉ ఇంకాఫన పండుగ అయినంక మేము పిక్నిక్ వెళ్ళొచ్చినాం.
అనా
ఇంకా చిన్న ప్రోగ్రామ్ ఉండే ఆ ప్రోగ్రామ్ చేస్ పన్నకున్న మన్నట్టు మీరు మీరు ఎక్కడికైనా వెళ్లారా ఈ మధ్యలో
ఈ మధ్యలో నేను నను తెరిగి వెళ్ళలే అండి మే ఆ ఊర్లోనే చేసుకున్నాం. పండగ ఉ పండగ చేస్ ఇం ఇంట్లోనే ఉన్నాం. ఇంకా ఈ సమ్మర్ గద అండి. ఎటు బయటికి వెళ్ళాలన్నా కూడా భయం అవుతుంది. ఎక్కువ శాతం అయితే.
అ బాగా ఎండలు కొడుతున్నాయి వడగాలులు వస్తున్నాయి.
ఆ నాలుగు వైపుల డోలు వేసుకొని గుస్ ఉంటున్నామండి మస్త్ ఎండ లోపలికి వచ్చేసరికి, మొన్న పిల్లలకి, వాంతింగ్స్ అయినాయండి.
అవునా
ఆ మళ్ళ ఈ సీజన్ మామిడిగాయలా సీజన్ కదాండి ఫ మా డాడీ మామిడి కాయలు తినే సరికి, మామిడి కాయలు తింటూనే ఉంటున్నారు. అన్ హెల్త్ అయిపోతున్నారు. పిల్లడు
అవునా అండి కాకపోతే మంచిదండి మామిడికాయలు మామిడిపళ్ళ తింటే హెల్త్ కి మంచిది గాని, చిన్న పిల్లలు కదా. కొంచెం డైజేషన్ చేసుకోలేరు కదా. వాడక వాల్లే ఇక రకరకాలుగా చేసి పెడుతూ ఉండాలి ఇక
ఆ మనకు మా నా పిల్లల అయితే అలా కాదండి. మనం మామిడి గాయలు ఇప్పుడు కోస్తే, అక్కనే మొత్తం కంప్లీట్ అవ్వాలి.
ఆహా
అలా తింటారు వాళ్ళు ఏ మనకు జూస్ చే చేస్తే నచ్చదు వాళ్ళకి ఇ
ఉహు వాళ్ళది మంచిది ఉంది మంచిగా డైరెక్ట్ విటమిన్స్ అన్ని డైరెక్ట్ పొందుతారు అన్నట్టు జ్యూస్ లో తాగలంటే జ్యూస్ లో కొంచెం తగ్గుతాయి మనం ఫ్రూట్స్ కట్ చేసి జ్యూస్ చేసేసరికి, అక్కడ కొన్ని విటమిన్స్ తగ్గుతాయి. అందులో ప్రోటీన్స్, విటమిన్స్ వాళ్ళు డైరెక్ట్గా తీసుకుంటున్నారు.
హ్మ్ డైరెక్ట్గా తింటరు. బ జ్యూస్ తినండి ఆ రసాల పండ్లు ఉంటాయి కదా అవి మామిడికాయల రసాలాలు వా అవి తినం తిను అంటే అలా డైరెక్ట్ మామిడికాయతో తినండి అంటే అది బా చప్పగా ఉంది నేను తిననని తీయగలేదు అంటారు.
అవునా సీజనల్ ఫ్రూట్ కదా అండిది ఎక్కువ దొరకదు. ఓన్లీ వేసవి కాలంలోనే దొరుకు సరే చ ఇగా రా దాని చూస్తే ఆపుకోలేం నాగ్గూడా చాలా ఇష్టం. మామిడి పండ్ల అంటే అస్సలు ఆపుకోలేను మామిడి చూస్తే అమ్మ తినాల్సిందేన తీసుకోవాలి తినాల్సింద అ
మరి మామిడికాయల మీద ఏస్ తింటున్నారా అండి ఈ మధ్య
ఆ తింటున్నానండి.
మరి ఈసారి పచ్చడి అనేది ఇప్పుడు స్టార్టింగ్ కదండి పెట్టాలి కదమ్మ.
ఆ పెట్టేశారండి మా అతయ్య పెట్టేసారు చ పచ్చడి
అవునా ఆహా ఏం మరి ఎలా ఉంది టేస్ట్ పచ్చడిది
మ్మ్ చాలా బాగుందండి. చాలా బాగా చేస్తారు మా అత్తయ్య.
హ్మ్ మ్మ్ మేము కూడా ఈ రోజే పెట్టుకుంటున్నా అండి చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నాం. కానీ కొంతం గా టైమ్ పొజిషన్ బాగాలేక పెట్టలేదు. ఇప్పుడు పెట్టినము. ఆ ఇప్పుడు పెడుతున్నాం అండి ఇప్పుడు అది కూడా మంచి ఫ్లేవర్ తోటి ఇప్పుడు డైరెక్ట్ త్రీ ఫోర్ డేస్ ఇంకా పచ్చడితోటే అన్నం. కూర కూడా వండరు. మీరు కూడా ఇష్టం చేస్తారా ఇష్టమా అండి మీకు
అవునండి కొంచెం స్టార్టింగ్ ఫ్రెష్ గా ఉంటది కదా టూ త్రీ డేస్ మంచిగా కంటిన్యూస్ గా తినేయాలనిపిస్తది. పోయే తర్వాత మళ్ళీ కొంచెం ఇక ఉప్మాలు చట్నీ కొన్ని చట్నీ లేకపోతే కూరగాయలు కొంచెం గట్టిగా వండుకుంటాం కదా దగ్గరికి ఫ్రైలు అవి చేసుకున్నప్పుడు ఈ పచ్చడి గుర్తుకొస్తాది. ఎంతైనా దేనికేస్తే దానికేనా అవును
హ్మ్ ఇంకా మీరు బ ది ఎలా చేసుకున్నారండి
ఆ బానే చేసుకున్నామ అండి మేము
బానే అంటే మనకు బక్రీద్ స్పెషల్ ఏముంటదండి
ఆ బక్రీద్ స్పెషల్ అంటే దీనికి ఎంత స్పెషల్ ఏమి ఉండదండి రంజాన్ అంతా స్పెషల్ అయితే కాదు కాకపోతే కుుర్బానీ ఇస్తారు మేము ఇవ్వలేదు కాబట్టి ఇది అంత అంపియలేరు ఇకా మామూలుగా ఇంట్లోనే సేమియాలు చేస్త తీకున్నాం బిర్యానీ చేసుకొని ఇక తిన్నాం అంతే
ఆహా
ఉ
అంటే మనము ఇప్పుడు బక్రీద్ కి అందరుూ ఇంట్లో ఇళ్లల్లో కాకుండా హజ్ కి ఎక్కువ పోతారు కదా అండి
అవునండి ఇది హజ్ హజ్ క మహిన అంటారండి బక్రీద్ నెలని
ఆ అదే అండి నేను యూట్యూబ్ చూసినప్పుడలా హజ్ వి వస్తున్నాయి అ పెద్దలకి అడిగితే ఈ నెల మొత్తం బక్క్రది ఉట్టిగానే పేర్లకి తీసుకుంట పండగ తీసుకుంటారు గాని మొత్తం హజలోనే ఉండాలి ఏనలా అంటరూ
అవునండి హజ్ క మహిన అంటే స్తోమత ఉన్న వాళ్ళు కఖచ్చితంగా హజ్ చేయాల్సిందే అంటే వాళ్ళకు బట్టి వాళ్ళ అవసరాలని బట్టి వాళ్ళ పొజిషన్న్ని బట్టి వాళ్ళు హజ్ చేయాల్సిందే చేయలేని వాళ్ళు ఒక రోజు నైన్త డే ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉన్నా కూడా కొంచెం మనకు అంత ఆ పుణ్యం అనేది కలుగు వస్తుందని అంటా ఉంటారు
చేశారాండి హజ్
లేదండి
చేయలేదా
చేయ
ఆ మరి ప్లాన్ ఉంద ఎప్పుడైనా పోవాల్సింది
మ లేదు దేవుడు దయవల్ల ఫ్యూచర్ లో చూద్దాం
ఉహ నాకు కోరిక ఉందండి పోవాలని
అవునా
కానీ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వే చూస్తుకున్నా
అవునా
ఆ చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఏం చెప్పడం రాదు మనం ఇప్పుడు హచ్చకపోతే ఈ పిల్లలు టాయిలెట్ పోస్తుంటారు చేస్తుంటారు మంచిగా అనిపియదు కదా వాళ్ళకి అన్నిీ తెలిసినట్టు ఉండాలని నేను
అవునండి
చిన్న పిలడు జస్ట్ ఫైవ్యర్స్ ఫైవ్ ఇయర్స్ ఒక్కరికి ఫోర్ ఇయర్స్ ఒకక్కరికి వాళ్ళు ఎక్కడ చెప్తారండి టాలట వ్యవస్థ సరిగా
అవున చెప్పలేదు
అదే అని వెయిట్ చేస్తున్నాను లేకపోతే కోరికండి మా అమ్మ నాన్నతో మంచిగా హచ్చకిపోయి రావాలని
ఉ
ఉ ఆ ప్రే చేయ్యాలండి మంచిగా మీరు కూడా ప్రే చేయండి హచ్చకు వెళ్ళాలని
ఆ ఓకే అండి ఓకే ఓకే
సరే అండి
ఆ ధన్యవాదాలండి